ఏం చేస్తానవ్
ఏం చేయాల కాలీ
కాలినేనా ఏంది సౌండ్ వస్తా ఉందే
కాట్ జారుప్ జరుప్
ఇప్పుడు ఉండు మీ రూమ్ కొచ్చి నేను ఒకసారి చెక్ చేస్తా ఎట్టునాయో కార్ట్స్ అన్ని మ్ ఏం తిన్నారు మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్
టైగర్ రైస్
కలర్ రైసా ఉమ్ ఎప్పుడుకై పోయిది
ఏంది
ఇది రంజాన్
ట్వంటి వన్
ట్వంటి వన్నా మ్ ఇంగేం చేస్తున్నారు రూమ్ లో అంతా
ఏ
ఉమ్ ఉమ్ చెప్పల్ల ఆ హలో ఉన్నావా
ఆ ఉన్నా వినిపియట్లేదా నికి
ఆ లేదు ఇప్పుడు వినిపిస్తుంది మ్ ఎళ్ళిపోయినారు మేడము ఉమ్ ఆ వచ్చి రూమ్ కి ఎయిట్ మెంబర్స్ ఇంకా రామ్ సార్ వస్తే మీ రూమ్స్ చూస్తే టెన్ మెంబర్స్ ఏ ఏమంటడో అని చెప్పనింది ఆ ఆ
ఇగ యాడేసుకుంటం నెత్తిన ఏసుకుంటాం అంతే సరే నీకు ఈ మధ్యలో ఇంకో ఫ్యాన్ బిగించిన కూడా వరుసగా వేసుకున్నా కూడా కాట్స్ సరిపోతాయి నీకి అటోక ఫ్యాన్ ఇటోక ఫ్యాన్ కాబట్టి ఇంగ అడ్జస్ట్
మధ్యలో ఏస్త ఏస్తార మా
ఏస్తరా
ఆ
వేస్తే బెటర్ ఎందుకంటే మళ్లీ ఇక్కడ ఉండే వాళ్ళుకు కూడా వచ్చి వచ్చి పనుక్కుంటరు లేదనుకో సచ్చిపోతరు ఆ చెప్పాలింగ నా బెడ్ మీద గాలి జూడు ఎట్ట వస్తుందో
ఇప్ప కాలేదు ఇప్పుడు స్టడీ ఉండాలి కదా
ఆ మీరు లగేజ్ లు ఎప్పుడు తెచ్చుకుంటరు మీ రూమ్ ల ఎవరెవరు ఆ
రాజీనా
ఉమ్మ్
ఉమ్ మళ్ళా పాత రూమ్ కే వచ్చేస్తుంది రాజీ
మ్మ్
ఆ మౌని
మౌని రాననింది
ఇంకా ఆ పిల్ల కావ్య
కావ్య వాళ్ళంతా వే ఒక రూమ్ లో ఉండరంట
అయితే నాకు తెలుసి ఇక్కడ స్టడీ రూమ్ ఉంది కదా దానికి ఫ్యాన్లు లైట్లు ఏపిచ్చేస్తారు ఆ కార్నర్ గుడ వేసేసారండి ఇంగ అడిగిపోతరేమో
కార్నర్ రూమ్ లో వార్డెన్స్ కి కింద చూడు డస్ట్ ఎట్ల ఉందో కాలి ఆడ వ కార్నర్ లో వాడు
వార్డెనా హలో వస్తుంది
కాలి రూమ్ లో ఎవరు వార్డెనా
ఆ వార్డెన్స్ చేయాలంట పది మంది అంట
ఓయ్ అమ్మా పెట్టమను ఇంక ఇరవై మందిని ఉమ్ మళ్ళా వాళ్ళ పది మందికి కలిపి ఇంకొక హెడ్
ఆహ్
ఆ
మన
ఉమ్మ్ పదండి ఉమ్మ్ కానీ వార్డెన్స్ ఉంటరు మానయే మనకి వాళ్ళై వాళ్లకి వాచ్మెన్ వాచ్మెన్ కూడా ఫీమేల్ ఆహ్ మనది మనకే వాళ్ళది వాళ్ళకే కదా హు చెప్పు హ్యాపీ మూమెంట్స్ చెప్పు అద్దాలకి బీడ్స్ ఎస్తా ముందుగా రేహనా హలో
ఆ ఆ
హ్యాపీ ఉమెన్స్ డే
ఏ
హు పారి పార్కులో కూడా నీవే హ్యాపీ ఉమెన్స్ డే ఆ ఉన్నారు అక్క అక్క గొంతు పోయిందిరా అక్క మాట్లాడలేదు ఆ మొన్న అంతా అరిచి అరిచి ఆ ఫేర్వెల్ లో ఆన్యువల్ డే ఎవరే ఆ సాంగ్ పెట్టింది హలో
హలో
హు
వినిపిస్తుందా
ఆ
హు
ఆహా అవును మేడం అక్క అడిగారా మీరు మధ్యలో ఒక ఫ్యాన్ ఏపిస్తా అన్నారా
మేము అడగలేదు ఏడ ఏపీయడానికి ఉండదు మా దానికి
హ నేను అడిగాను మేడమ్ ఇట్లా ఫ్యాన్స్ ఎయ్యాపియిరి మేడమ్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నాం కదా
హు
అంటే ఇంగ గాలి రాదు కదా లాస్ట్ కార్నర్ వాళ్ళకి అని చెప్ అంటే మీకు రెండు ఫ్యాన్లే ఎక్కువ మళ్ళీ ఇంగ మూడో ఫ్యాన్ ఎందుకు అనింది ఆమె
హు
ఉహు
ఇగ ఒకరి మీద ఒకరు పడుకొని సావాలి
అసలే సమ్మర్ రు సచ్చిపోతాం
ఉహు
హు కిందిదిగానీ మధ్యాహ్నం ప
ఇప్పుడు అసలు ఇంకా వేడిగా ఉంటది
అవును
కిందన్న పోయి పడుకుందామా అంటే కింద మనోళ్లు ఎవ్వరు ఉండరు
కింద అవును ఎవరు ఉండరు అంత జూనియర్స్ ఏ వాళ్ళు జూనియర్స్ తెలుసా అమ్మా సీనియర్స్ ఎందుకు కోస్తారా ఇంగ
హు ఏం చేస్త పీకోని తింటాము ఒకదాన్ని
ఏవో ఆ పిల్ల ఉంది చూడు
ఆ
షాలిన్ మరదలు
ఆహా ఆ వో
ఆ పిల్ల అనింది సీనియర్స్ వస్తారు కిందికి అని ఒక ఎ ఎక్స్ప్రెషన్ పెట్టేసింది
హు ఆ పిల్లకి ఏమైంది
ఏమో తెలిదు అదే వాళ్ళు మాట్లాడుతాండి నాకు మా కోటే ఎందుకు చెప్తారు మిగతా వాళ్ళందరికి చెప్పండి.
అని చెప్పి ఏదో మాట్లాడతా ఉనండి అప్పుడు వాళ్నే వీళ్ళు కూడా వన్ మంత్ ఉంటారు. వెళ్ళిపోతారు ఇంకా మీ సీనియర్స్ కూడా కిందకి వస్తార అంటే అం అప్పుడ నాకులా
వాళ్ళకిినో మనకు పోతే వస్తారు వాళ్ళ
అం ఆ
తెపలే ఉ చికెన్ ఫ్రై ఉ
ఇంకా ఏం చేస్తున్నారు,
ఏం చేస్తున్నం ఏ తెలా ఉ ఉ
కాలిగ ఉన్నాం ఇంక ఒక్కరు ఫోన్లు చూసుకుంటా అలా అలా ఉన్నారు.
మా రూమ్ టిమ్స్ ఆఫర్స్ ఉన్నాయని షాపింగ్ వెళ్తున్నాము.
షాపింగ్కా ఎవరు
ఫె
అవును దూరేసి చాలా మందిని ఈ రోజు అఔటింగ్ పోతున్నారే, పూజిత వాళ్ళు కూడా వినరు, మా సీనియర్స్ గౌతమి అక్క తేజ అక్క కూడా పోయినారు, ఎక్కడ ఆఫర్సు ఆ దంట్లో నే కడిగేస్తా, ఉ వద్దు నాలు భాషం విన్న దగ ఉ చెప్పలే ఎందుకు అలాను వాష్ వేసుకో ఆంటీ వాళ్ళు ఎ ఎప్పుడు చుమేస్తారు.
మీది ఖాళీ వంట మాది దాంతో పది నిమిషాలు మాట్లాడండి కార్య
లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్
ఊ
ఆహా నువ్వు చేసినవు నువ్వు చెప్పు,
ఉ అమ్మాయి అక్కడ ఉంటదంట,
నువ్వు చేసామో చెప్పు లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ సరిపోతుంది. అవును మీరే పోడ కొడుతున్నారు, ఈ అందాన్ని చూసి మై మర్చి పోయాము, పడుకోవడానికి మాత్రమే లగేజ్ పుష్ చెయ్యకూడదు,
రాము సార్ అన్నాడంట కాదు లగేజ్ పెట్టుకో ఏంటి అన్నాడంట అదేమన్నా సంసారం చేస్తున్నారా, రెండు లగేజ్ లో ఉండాలి కదా ఎందుకు అన్ని అన్ని లగేజీలు పెట్టుకున్నన్నారు అన్నాడంట రామ్ సారు,
రి ఇంకా ఏ బట్టలు ఉండవా వేసుకోవడానికి,
ఏమో కదా అంటే ఆయన ప్యాంట్ షర్ట్ ఉన్నట్టున్నా ఏమో మన దగ్గర
అమ్మాయికి చాలా ఉంటాయి రెండు స బ్యాగులు సరిపో అని చెప్తా,
అక్కా మీరు ఈ రోజు ఇంకేమైనా ఉంటే షిఫ్ట్ చేసుకోవాల రేపు అంటే అసలు కుదరదు రేపు అంతా కాల్ చేసిన్నాము హ్మ్మ్ వీడ కూడా వేపిన్చ్చద్దింగ కాటో ఇంకోటి ఎపించద్దు రెండు ఉమ్ హ్మ్మ్ బ చెప్పల్ల
హ్మ్మ్
ఉమ్ గొడవ పడుతున్నారు వీళ్ళు కార్చుకి నేను ఎడ్జుకుంటాను గాలి రావాలా అని
మా రూంలోకి షిఫ్ట్ అయిపోయారు అప్పుడే భవ్య అక్క అ ఆ అంజలి శ్రృతి
మేడం ఉమ్
హ్మ్మ్ వార్డెన్ మేడం పైన ఉన్నారా
ఆ మేడం
ఆ
బాయ్ బాయ్ మేడం కాల్ చేపిస్తారా ఇక్కడ
అయిపోయింది లే ఇంకా కట్ చెయ్ కట్ చెయ్
కట్ కట్చేస్తున్న